హలో
హలో
హ హలో చెప్పండి
హలో
ఆ చెప్పండి
హలో హలో
హలో
బా బాగున్నడి
ఆ చెప్పండి
బాగున్నారా అండి బాగున్నారా ఆ చాలా బాగున్నామ అండి మేము ఏం చేస్తున్నారుండి
బాన్నారా మరి అనుకుంటున్నా ఎలా అండే
అవునా
ఎవరు
కింద పాడి ఇలేండి తేవాల ఏమన్నా మ చక్కన అన్న చికెన్ అన్న ఏదో ఒకటి తేవాలండి పోయి బయటికి వెళ్లి
ఆ మీరు కూడా నాన్ వెజే తీసుకుంటారా అండి ఇవాళ సండే
అవునండి మేము నాన్ వెజ్ తింటాం కదా ఇంతంగా పెట్టి తీసుకుంటామండి ప్రతి సండే కంప్ పరిసనే ఉండది
రెడు చికెను
ఉ చికెన్ మంచిగా డీప్ ఫ్రై చేసుకొని దానికి పచ్చిపులు చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటామండి మంచిగా
ఆ అంటే ఏమేమి ఏమేం ప్రిపేర్
ఎసరని
అన్ని ఏస్తాం కారం, ఉప్పు, మసాలాలు పసుపు, అల్లం కానీ నీళ్ళు పోయమండి డిఫై అంటే ఆయిలే పోసి ఆ అన్నీ చికెన్ ఏసి అన్ని ఏస్తాము ఏసి మంచిగా దాకా వేస్తాం వంటని ఉ మీరండి మీరండి హలో
ఇకా నో దరి ఇలిన ఉంద
ఉ
హలో మేము కూడా తినే వండుతాం అండి వినిపిస్తుందా ఆ చికెన్ వండుతా అండి చికెన్ చికెన్ బాగా కడిగి బాగా కొంచ్ మో సాల్ట్ ఏస్
ఆ ఆ ఇకనా హలో ఏ క హలో కట్టనిట్ందండి హలో లేదండి వాయిన్స్ కట్టతుంది వాయిన్స్ ఇనపడతలేదు మీరు అసలు ఇని పడతాందేలునంది వయిసు ఉ ఒకప్ప ఆ చెప్పండి వాయిస్ బ్రేక్ అవుతుందండి మీది ఏ వినపడతలేదు మాకు ఎలా అండి ఏమో అండి మ్యూట్లో గిట్ట పడ్డదా అండి అవునా మరి బయటకి వెళచ్చు కదండి మీరు ఏన పడుతుంది వాయసు వినపడతలేదు మాకు బయటగానే వెళ్ళొచ్చు కదండి వాయసు వినపడతలేదండి మాకు అసలే బయటికి వెళ్ళి మాట్లాడండి కొంచెం లోపలండి మీరు ఇంట్లో ఉన్నట్టుంది బయటిక వెళ్ళి మాట్లాడండి ఫస్ట్ హలో హలో మీరు మ్యూట్ దగ్గర పె చూసుకోం ఒక సరే
హలో
ఆ ఇప్పు వినిపిస్తుందా అండి ఏం చేసిందిసేపు మ్యూట్ పెట్టనండి మీరు
అట్లా కాదు అ అండి వైఫై సిగ్నల్ బంద్ చేసిన అప్పుడు క్లారిటీగా వస్తుంది ఊ ఊ గిన్నెలా బాగా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేగానియాలి తర్వాత అవి వేగినక కొంచెం అంత పసుపు వేసుకుంటాం పసుపు వేసుకొని చికెన్ ఏస్తా చికెన్ ఏస్ ది సాల్ట్ ఏస్తాయ్ ఇక కాదు ఎందులో కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టామనుకో కొంచెం చికెన్ పచ్చివాసన అంటూ పోతుంది అది పచ్చివాసన పోయాక ఊ కారం ఉప్పు పసుపు కొంచెం వాటర్ వాటర్ టైప్ వస్తాది అవి అంటే బా పచ్చివాసన నువ్వైనంకా తర్వాత అందులో ఉప్పు కారం మసాలాలు లేసి
అవును
ఊ పట్టేస్తాది ఇక తర్వాత అది కూడా ఒక టెన్ టు థర్టీ మినిట్స్ ఉంచాక ఇక వాటర్ ఏస్తా కొంచెం చికెన్ మసాలా కూడా బయట కొనుక్కొస్తానండి బయటివి తీసుకొస్తే కొంచెం ఫ్లేవర్ వస్తాది మన ఇంట్లో ఏసినఏసిన గ్రేవీ రావు ఎందుకో అండి ఎప్పుడైనా అంతే బయటి తీసుకొస్తేనే కొంచెం టేస్ట్ అనిపిస్తాదంతే మస
అంతేలేండి అంతే అంతే ఎప్పుడనా మంచి చెడుగానే ఉంటాది చెడు మంచిగా ఉంటాది అందుకే టేస్ట్ వస్తాదన్నమాట కల్తీ కల్తీ కదా అందుకే టేస్ట్ బావుంటాది
అవునండి అట్లానే ఉంది
ఊ అక్కడే ఉంటది మనకి తలపోటు అయిపోయిందండి మనకి తెలి అవును నీ ఎందుకు కౌంటరు టేస్ట్ మన ఇంట్లోయి ఏంటి
అవునండి అవును
ఊ చెప్పండి ఇంకా
ఊ చెప్ప ప్పాలండి మీరే చెప్పాలి ఏం చేస్త తూన్నారు ఏంటి ఎట్లా అట్లా చికెన్ ప్రిపర్ చేస్ ఊ మరి ఫ్రై చేస్తా అంటారు ఫ్రైకి ఏమన్నా పచ్చి పులుసు ఇట్ల ఏమైన చేస్తారా మీరు
ఆ చేస్తామండి కంపల్సరీ ఉంటాది పచ్చి పులుసును పప్పుచారు చేస్తేనే దానికి కొంచెం సైడ్ డిష్ బావుంటుంది
ఊ
ఉంచా చింతపండు ఉంచా అసలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కారం మొత్తం కాల్
మ్మ్
ఉమ్ వాటర్లో ఎసి మంచి చింతపండు ఎసి పిసుకుతే బాగుంటుంది పచ్చి పులుసు తాలింపెట్టద్దండి ట్ల బాగుంటుంది తాళింపెట్టకుండా ఉల్లిగడ్డ పచ్చిమిరపకా యలు ఇవన్నీ కాలువాలండి కాల్సి మంచిగా చింతపండు నానబెట్టి
ఉమ్
అల్లనే ఇయ్యి పిసుకాలండి బాగా టేస్ట్ వస్తుంది పచ్చి పులుసు మీర్ మష్ పోర్ మీ జన్మలా
అంటే మీరు కారం వేసారా కాల్చి పచ్చి పులుసులు లేటక్క టైప్ చేసారా
కారంమేమండి పచ్చిమిర్సినే కాల్స్తము
అయితే కొంతమంది కొంత మందేందంటే ఆ పచ్చినెర్పకాయల కదా వాటిని కాలుస్తరు స్టోవ్ మీద కారు పొయ్యిల కని కాలుస్తారు కాల్చి డైరెక్ట్గా ఇప్పుడు మనం కారం ఏస్తం కదా అట్ల కారం వేయకుండా ఆ పచ్చి పులుసుల ప చింతపండు పీసుకేటప్పుడే ఇట్ల పీసికి పచ్చిపులు చేస్తారు
అవును అవునండి కారమెయ్యం కారమెయ్యం
అవునా
పచ్చిమిర్చియండి పిసుకుతాం మంచిగా కాల్చి కారం గిరమ్ జాందా నయి మా పచ్చిమిర్సీ అట్లయితేనే పచ్చిమిర్సీ టేస్ట్ ఉంటుందండీ కారం వేస్తే టేస్ట్ పోతది చికెన్ కూడా మొత్తం ఫస్ట్ మ్యాగ్నేట్ చేసినంకనే అల్లం అల్లం పేస్టు కారం అసుబ్ ఉప్పు చికెనేషి అల్ల కొంచెం నూనె భో చిల్ అయిండిగా పంచ కాల్విపాకా పెట్టుకొని ఒక గంటకి ఒక అర్ధ గంట గంటకి మంచిగా ఒక గిన్నె పెట్టి దాన్ని నూరు పో మ వచ్చ ఫ్రై చే ఉంటా అండి అన్నీ ముందు మనం కలిపెడుతుంది ం కదా మంచి పట్టేస్తాయి వాటికి అే త హద్ అంత మంచిగా టెస్ట్ బాగుస్ంది
హుమ్మ్
అ బా
ఆ
అంత పక్కకి
ఆ
చెప్పండి ఇంకా బిర్యానీ చేసుకుంటారండి మీనప్పప్పుడు
ఆ చేస్తామండి బిర్యానీ అంటే బాస్మతి రైస్ తెచ్చుకొని చేసుకుంటే బాగుంటది కదా ఆ రైస్ తోని బాస్మతి రైస్ బయట కొనుకొస్తామండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ది తెచ్చు కొర్ చికెన్ తీసుకొస్తాం చికెన్ ఆల్రెడీ మనం చికెన్ సెంటర్లో పీస్ లెక్క కట్ చేయిచుకోవాలి బిర్యానీ పీస్ లు అంటే కొంచం ఆయన పెద్ద కట్ చేసస్తాడు అట్లా మనం కట్ చేసుకొచ్చుకున్నాం అనుకో మనం వాటికి మసాలాలు బాగా పడతాయి అప్పుడు మనం మన ఇంట్లోనే మస వాటికి ఇంట్లో మసాలాలు ప్రిపేర్ చేసుకొని ఆ రైస్ బాస్ రైస్ తోనో అసలు బిర్యానీ క టేస్ట్ వస్తుంది తెలుసా అండి మనం రైస్తో చేసుకోలేం టేస్ట్ అంత బాగోదు అండ్ ఆన దాంట్లో నెయ మంచిగా నెయ్యి కూడా ఉండాలి నెయ్యి ఉంటే సూపర్ ఉంటదడిక నెయ్యి ఉండాలి ఖచ్చితంగా
ఆ
హమ్ అట్లా
ఆ
మరి సర
చేస్తామండి
ఇంట్లో చేస్తారా అంటే బయట తినస్తా
లేదు ఇంటే చేస్త అప్పుడప్పుడు
మ్ హూ బాగుంటది అయితే ధమ్ బిర్యానీ చేస్తారా
బాగుంటుంది చేసు ఇంట్లా చేసుకుంటే బాగుంటుంది బయట అన్ని డాల్డ లు గీల్డ లు వేస్తారు వాళ్లు నెయ్యి వేస్తాం కదా మనం మ్ చెప్పండి ఇంకేం సంగతులు ఏం చేస్తున్నారు సండే స్పెషల్స్ ఏమి లేవ ఇంకా బడి కెల్లుడు గాని ఏమన్నా ఎండాకాలం కదా ఏమన్నా కూల్ డ్రింక్స్ గిన ఏమ
అసలు బయటికి వెళ్దాం అనిపిస్తాంటాది కాని ఎండకి ఇక్కడ బాగా ఎండ కొడుతుంది అ సలు ఇంచు తాక అయితుందండి ఏమైనా తినడానికి పోవాలన్నా ఇ వెళ్ళి ఎండల ఇటు ఎండల వెళ్లి కష్టం ఎందుకు అనిపిస్తది తినొచ్చే సరికే
కానీ కాని ఇంకా గట్టి గట్టిగా స్టార్ట్ కాలే దు ఎండలు ఇంకా గట్టిగా స్టార్ట్ కాలేదు ఇప్పుడే ఇట్లాంటే తర్వా తర్వాత ఈ ఏప్రిల్ మంత్ బాగుం అంటే అండి ఏప్రిల్ మే టూ మంత్స్ మాత్రం బాగా గొడతాయండి
ఆవునండి